హలో మ్ హలో వ ఎలా ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఖాళీగా ఉన్నాను మీరేం చేస్తున్నారు
నేను కూడా ఏం లేదండి పనులు అన్ని అయిపోయ్ ఇప్పుడు కాలీగానే కూర్చున్నాను ప్రజెంట్ ఇంకా నమాజ్ నమాజ్ చేయాలి ఇప్పుడు ఇంకా అప్పుడే
ఆహా ఓకే అయితే ఉన్నారు ఈయల ఫాస్టింగ్ మీరు
ఉన్నానండి
ఓకే ఏం తిన్నారా మరి మార్నింగ్
మార్నింగ్ అండి రైస్ రైస్ చిక్కుడుకాయ
ఆహా కే చికుడుకాయ చేసారా
ఆ చికుడు కాయ చేసానండి
ఆహా మరి ఎలా నడుస్తుంది అండి ఫాస్టింగ్
ఓకే అండి బానే నడుస్తుంది యాక్చువల్ గా ఓ నై క్ హెల్త్ బాలేక స్టార్టింగ్ స్టార్టింగ్ లేనండి ఒక ట్వంటీ ట్వంటీ రోజలు మిస్ అయినాయండి తర్వాత ఉంటున్నానండి ఆ ట్వెల్వ్ ఆ లెవెన్ కంప్లీట్ అయితాయి అనుకోండి అంతే మిగతా అన్ని పోయినాయండి అవున్
అయ్యో అయ్యో మరి ఇప్పుడు హెల్త్ ఓకేనా అండి మీకు
ఆ ఇప్పుడు కొంచెం ఓకేందని ఉంటున్నా అండి అక్చుఅల్ గా అసలు రోజా అంటే వదిలాలి అనిపించదు బట్ ఇక బాగా వీక్నెస్ అయి పోయేసరికి ఇగ లేనండి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఫీవర్ బాగా వచ్చేసింది ఆహా వాటర్ తక్కువ అయితుంది అంటేనే ఇంకా ఉండలేదండి ఇగ
మరి మెడిసిన్స్ టైమ్ టు టైమ్ వాడుతున్నారా
ఆ అవును వాడానండి ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్ వాడాను ఇప్పుడు ఇగ ఎక్కువ కలి
ఆ అవునువును ఫ్రూట్స్ బాగా తగాలండి ఫ్రూట్ జ్యూసెస్ టయినో ఫ్రూట్స్ అయినో ఇంకేమ బ్లడ్ పెరిగేవి ఏమన్నా డేటాడో అవి తింటే బాగుంటది మీకు
అదే అండి ఇంకా తీసుకుంటున్నాను అవే తీసుకుంటున్నాను లిక్విడ్స్ ఫూట్స్ అవే తీసుకుంటున్నానండి
మరిప్పుడు నార్మలాగుందా ఇప్పుడు మీ హెల్త్
ఫోటో మళ్ళీ టెస్ట్ చేపించుకుంటే నార్మల్ ఒచ్చిందండి ఓకే ఇప్పుడు బాగనే ఉ ఉందండి కొంచం
మరి మీకు ఎలా మానేజితుందండి ఇప్పుడీ హెల్ షేస్త ఫాస్టింగ్ మళ్ళి మీరు స్కూల్ అంటే మానేజ్ ఐతుంద టైమ్
తుందండి చేస్కోవాలి ఇగ తప్పదు మనకు కావాలి అన్నప్పుడు మానేజ్ చేస్
అవును కానీ ఇప్పుడు మన హెల్త్ గురించి గుడ్ చూస్కోవాలి కదా అండి టైమ్ సరిపోదు గదా మన గురించి మనం చూస్కోడానికి
కే ఇప్పుడు చె బానే ఉంది అందుకే ఇంకా కంటిన్యూ చేసున్నా
ఆ జనరల్ గా ఉంటే ఒక హౌస్ వైఫ్ కీ టైం సరిపోదు అది కాక మీరు హౌస్ వైఫ్ ప్లస్ స్కూల్ టీచర్ వర్క్ ఇవన్నీ మేనేజ్ ఎట్లా చేస్తునర్ అనేసి
లేదని చేసుకుంటున్నాను ఇంక ఎట్లా అయినా మార్నింగ్ లేయడమే శారీ చేయడం మె కదా సో తొందర వంట అయిపోతుంది ఇగ అ వర్క్ అయిపోతది ఆ బయట వర్క్ చేస్కొని రడీ అయిపోయి వెళ్ళలిపోతున్నా స్ కూల్ కి వచ్చేసరికి మళ్ళీ ఫోర్ ఫైవ్ అవుతుంది ఆ దాని తర్వాత నమాజ్ మళ్ళీ ఫాస్టింగ్ అయిన్ తర్వాత న మెల్ల చేసుకుంటున్న నైట్ల కుకింగ్ ఇంకా ఆ నిద్రనె కొంచెం అటిట్ అవ్ తుంది ఇంక
ఆ అదేనిద్ర సరిపోకపొన్నా హెల్త్ ఇష్యూస్ అయితయ్
మ్ నిద్ర కొంచెం ఇగా ఆ అంతె అండి కొంచెం నిద్ర అది అంతే లేకపోతే అంతా చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ టైమ్ స్కూల్ కాబట్టి కొంచెం ఇలా రిలాక్స్ ఉంది అండి ఫుల్ డే స్కూల్ అయితే ఇగా మొత్తం నశిస్తుంది ఓపిక అంత నశిస్తుంది ఇంక్ పిల్లల్తో అదలడానికే అయిపోతుంది ఇప్పు ఆఫ్ టై ముందిగా పుడు కొంచెం ఓకే ఇంక లేండి ఇగ అయిపోయింది లేండి ఈ రోజ్ లాస్ట్ ఈ రోజా అయితే లేక్పోత్ లేపోతేగా అయిపోతదండి
మరెప్పుడు పిల్లల్ ఎగ్జామ్సు
ఆ పాప ఎగ్జామ్స్ అయిపోయినయండి బాబు ఎగ్జామ్స్ ఉన్నయ్ నెక్స్ట్ మంత్ సెవెన్ నైన్ అ నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అయితయండి
ఆ ఈ జనరల్ గా టెన్త్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినయా
ఆ చెంత్ వల రన్ అవుతున్నాయ్ ఇప్పుడు
ఆహా ఓకే ఇప్పుడ్ స్టార్ట్ అయినయా వాళ్ళయీ
వాళ్ళయా అంత ఐడియా లేదు గుర్తుక్లేదండి ఎ ఇప్పుడూ ఫోర్ ఎగ్జామ్స్ అయిపోయ్ అనుకుంటా
ఆహా ఆ
మీ వాళ్ళుద్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ అయిపోయింది దాని తర్వాత టెన్త్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ మల్లీ ప్రైమరీ స్టార్ట్ ఐతది
ఆ అవునవును యాక్చువల్ గా ఇంటర్ నూ ఈ మన పీజీ వాల్లయ్ గుడ సేం స్టార్ట్ అయినాయ్ ఎగ్జామ్స్
ఆ అదే
అంటేనె నాది రీసెంట్లీ పీజీ కంప్లీట్ అయింది మా ఇదీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయినయ్ ఈ మంత్ ఫిఫ్త్ టూ టూ లెవెంత్ వరకు అయ్ పోయినయ్
ఆ
అ
సో అదే బా రాశారండి ఎగ్జామ్
ఆ కొంచెం టఫ్ ఉండే అండి కానీ నేనైతే అటెంప్ట్ చేశాను
అవునా
ఒక పేపర్ ఏమో భయం అయితంది బాగా
బిస్.. సబ్జెక్ట్ ఎలా ఉంటందండి
సబ్జెక్ట్ వచ్చేసి అంటే యాక్చువల్ గా సబ్జెక్ట్ అనేది ఒకటే ఉంటది కానీ ఆ సబ్జెక్ట్ ని ఫోర్ పేపర్స్ లో డివైడ్ చేస్తారు అవి అసలు ఎట్లా అంటే కొన్ని ఆ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి కొన్ని ఏమో సబ్జెక్ట్ సంబంధించని టాపిక్స్ ఉంటాయి
అందులో కెమిస్ట్రీ బయాలజీ జుయాలజీ మైక్రోబయాలజీ ఏమేమో అన్నీ కలుస్తాయి అందులో కొంచెం కష్టపడాలి ఎమ్ ఎస్సి అయితే
ఆ బయాలజీ మైక్రోబయలజా ఆ నేను టెన్త్ రాసానండి టెన్త్ రాసాను ఇంకా రిజల్ట్ రాలేదు ఏ పేపర్ చదివిస్తున్నాను ఎ పేపర్లో మాక్సిమమ్ ఫిఫ్టీ ఎబౌనే వస్తున్నాయి ఇంకా రిజల్ట్ వస్తే తెలుస్ ఆ రోజు ఎన్ని మార్క్స్ వచ్చినయా సెవెంటీ ఫైఫ్ రావాలి మనకి రాఫైడా మ్మ్ చూడాలి ఆ ఆ వన్ టెన్ ఆ త్రీ హండ్రెడ్ వన్ ట్వంటీఆ వన్ ఫిఫ్టీ పేపర్ సో సెవెంటీ ఫైవ్
ఆ ఓకే వన్ ఫిఫ్టీ అయితే సెవెంటీ సెవెంటీ ఎబౌ ఉండాలి
ఆ దే అవే ఉండాలండిగా ఎప్పుడు వస్తదో
మీకు స్టార్ట్ అయినీయ్ మరి పీజీ ఎగ్జామ్స్ ఆ
నో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎ అంటున్నాడు ఇదే మారె ఇది ఏప్రిల్ ఇప్ర ఎండింగ్ వరకు ఉంటంద మరి చెప్పారు మ ఏప్రిల్లో ఉంటందని చెప్పారు
మీరు రెగ్యులర్ ఆ ఇర్రెగ్యులర్ పీజీలో
టైమ్ కాకతీ హచి
రెగ్యులర్ అయితే మళ్ళ అయిపోయినాయి కదా రీసెంట్లీనే
అయితే ఇక్కడ ఓపెన్ అన్నట్టు మనకి ఓపెన్ కేటగిరీ కిందకి రెగ్యులర్ ఆ రె గ్లు ఆపెన్ కేటగిరీ అండి ఇది రెగ్యులర్ గా వెళ్ళాల్సిన అవసరం ఉ ఇంట్లోనే చదువుకొని రాయాలి సో కానీ రె టికెట్ వస్తది అన్నట్టు కాకతీయ యూనివర్సిటీ నుంచి
అంటే ఇప్పుడు మీరు ఓపెన్ గా చేసుకుంటే మీ సర్టిఫికేట్ కంత వ్యాల్యువేషన్ ఉంటుందా
ఆ అవునవును ఉంటదండి కాకతి యూనివర్సిటీలో ఇస్తారు వాల్యూవేషన్ ఉంటది
ఆ అదే అంటే కొంతమంది అంటారు కొ అంటే ఓపెన్ చేసిన వాళ్ళకి అ తగా ఉండదు
ఆ అదే ఆ లేదు మేడం వాళ్ళకి సబ్జెక్ట్ వస్తే చాలా ఓపెన్ ఏంటి అది ఆ దాన్ మీద ఏంటి సబ్జెక్ట్ చూస్తారు వాళ్ళు ఫస్ట్ సబ్జెక్ట్ బాగా చెప్పేసుకుంటే అంతే దాన్మమ సర్టిఫికెట్ మెయిన్ సో అది మ్యారేజ్ అయిన వాళ్ళు రెగ్యులర్ చేయాలంటే కుదరదు కదండి ఏమన చాలా ప్రాబ్లమ్ సో అందుకే కదా మనకి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఓపెన్ అని వాడు సబ్జెక్ట్ చూసాడు మనకు మెయిన్ అంటే ఆ సబ్జెక్ట్ డెమో మెయిన్ చూసేస్తారు వాళ్ళు ఫస్ట్
ఒ
దాని తర్వాత ఆటోమేటిక్లీ వాళ్ళ శాలరీస్ అనేది ఇస్తారు మ్మ్
మరి ఇప్పుడు మీర్ ఇన్కమ్ అంతా స్కూల్ అంతా బాగానే ఉందా అసెట్టు అయితందా
ఎ బానే ఉందండి సెట్ అవుతుందండి
అంటే మీకు ఇప్పుడు ఈ టీచింగ్ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది
మాకు లేవెన అండి ఈ సెమ్మర్ వస్తే లెవెన్ ఇయర్స్ ఆలివన్సం చేస్తున్నామండి చూప్పండి ఇంకా మీరు ఇంకాయన ఫ్యూచర్ ఏం చేయాలనుకు ఉంటునా రా
నేనైతే ప్రస్తుతం అయితే ఫస్ట్ ఎంఎస్సి కంప్లీట్ చేద్దాం ఆ తర్వాత ఎంఎస్సి బేస్ ఏమైనా కంపెనీస్ వస్తాయి ఏమైన్నా మాకు రిఫర్ చేస్తే అవి చేద్దాం అనుకుంటున్నాం లేదంటే అంటే యాక్చువల్ గా నేను డిస్టెన్స్ లో వేస్తాను అన్నమాట నా కాలేజ్
ఆ
స్టెంట్స్ అయితే వీళ్ళ ఓకే అన్నారు కానీ జాబ్ వరకు అయితే వద్దంటున్నారు అప్పటి వరకు చూస్తాను ఒకవేళ వన్ టూ ఇయర్స్ కోసం చేసుకుొని తర్వాత ఆన్లైన్ లో వాళ్ళు ఓకే అంటే చేస్తాం లేదంటే మళ్ళీ నా పర్నమెం ఏరియాకి వచ్చేసి ఇక్కడ టీచి అన చిన్న
ఆే ఆచల్లి మేడం వర్క్త మం కష్టం అంతా రావడానికి చాలా మందికి వర్క్ ఫ్రం హోం రావట్లేదు అక్కడ ఉండే చేసుకోవాల్సిందే కంపల్సరీ కంపెనీలోనే అంటున్నారంట యాక్చువలీ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా చేస్తున్నారు తనది ఎం ఎం బీఎస్సీ నర్సింగ్మె ఆమె కూడా సో ఆమె కోడింగ్ సిస్
ఆ ఓకే కోడింగ్ అయితే చాలా కష్టం ఉండదు ఎట్లా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వస్త
ఉమఅచ తను జాబ్ చేస్ వస్తుంది బట్ తనకి ఢిల్లీకి రమ్మన్నారు ఢిల్లీకి రమ్మంటే వెళ్ళలేదు వెళ్ళాక మళ్ళీ ఇక్కడే ప్రజెంట్ తీసుకుందామని అనుకునేసరికి ఇక కంపల్సరీ తప్పదండి హైదరాబాద్ ఉడాల్సిందేం
ఆ అంటే మనం మేనేజ్ స డి కంపెనీ వాళ్తో మాట్లాడుకుని ఎట్లా అంట ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంటి నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళ అ ఆఫీస్కె వెళ్ళి అట్లా చేసుకోవచ్చు
లే అదేగా అట్లని చేస్తుంది అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అంతే రే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదంట కష్టమంద అంటున్నారు ఏదో ఒక ఎగ్జామ్ ఉంటది మళ్ళీ దానిలో వన్ లక్ ఉ ఫీజ్ అంట చాలా ఫీజ్ ఆ ఎగ్జామ్ ప్రజెంట్ అటెండ్ చేస్తే
కోడింగ్ అకోడింగ్ అకోడింగ్ క ఏంటంటే వన్ లాక్ వరకు అవుతుది మా ఫ్రెండ్స్ కూడా అది ఎగ్జామ్ క్వాలిఫై అయితే జాబ్ కన్ఫర్మ్ జాబ్ వస్తుంది రాకపోతే పైసల్ వేస్ట్ చవన్ని
వాళ్ళ ఎగ్జామ్ రాయడానినికె ట్రైనింగ్ వెళ్తుంది ఇప్పుడు మళ్ళీ హాస్టల్లో ఉంది అక్కడే చదువుకుంటుంది అప్ అండ్ డౌన్ చేస్తుంది మరి ఎగ్జామ్ అటెండ్ చేస్తుందా మరి ఇక
అయిన అవి నార్మల్ గా మమ్మీ పీపుల్ త కాదండి మనీ పకం బాగున్న వాళ్ళ ఒకరి దగ్గర చేయొచ్చు కానీ నేను కూడా అక్చుఅల్ అదే అనుకున్నా చేద్దాని అ మా సార్ ఉన్నారు అదే అ జాగ్రత్తగా చేయాలరా మళ్ళీ ఒకవేళ ఒక్కూ మత్ పోయినా మళ్ళీ వన్ లాక బట్టి కావాలంటే మళ్ళీ వన్లాక బట్టి చదువు కోవాలన్నారు కానీ వస్తే మాత్రం ఇక కన్ఫర్మ్ చేవాలన్నారు లైఫ్ లాంగ్ ఉమ్
సో అదే చూస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా డబ్బుల కోసం ఆలోచించి అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ వద్ద అనేసి ఆలోచిస్తుంది కానీ ట్రైనింగ్ ట్రైనింగ్ పర్పస్ విత్ వర్క్ చేసుకుంటుంది వీక్లీ వీక్లీ వస్తుంది వీక్లీ వై సండే సాటర్డే సండే వస్తుది వెళ్ కదన్నట్ ఇంకా చిన్న పాప ఉంది ఆ పాపని ఇక్కడ వాళ్ళ అత్తమ్మ చూసుకుంటుంది చిన్నప్పుడు టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటాది తన పాప
పెళ్లి చేేసుకుంటే ఇగో ఇది వచ్చింది పిల్లలతో వాళ్ళతో
ఇక దాదికి అలవాటు అయిపోయింది అనట మంచిగ ఉంటది అన్నమాట ఇంకా ఇక వెళ్ళి వెళ్తుద వస్తుంది అసలే అప్ అండ్ డౌన్ చేస్తారు అన్నా
ఓకే అండి, థ్యాంక్ యూ అండి, స్టడీ గురించి చాలా బా జేప్పారు. మీతో మాట్లాడిన, చాల బా అనిపింది. థ్యాంక్ సో
నాక్ గుడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ఓకే అండి థ్యాంక్ యు.